హలో
ఆ తిన్నారా
ఇంకా లేదండి మీరు
ఇంకా లేదు నేను కూడా
అ
ఏం చేూస్తున్నావు్
ఏం లేదు కాాల
ఏం చేసా వంట
వంట చపాతి చపాతిీ పొటాటోకాలు
ఓ ఏమ ఏ మా అయితే మీరు అన్ని నాకు ఇష్టమైనవిే చేస్తున్నారు
అవునా మధ్యాహ్నం వారం అడిగేది చేయమని అందుకే చేశాను అన్నమాట
నాకు కూడా చాలా ఇష్టం పొటాటో అంటే
ఉహు
చపాతి చాలా బాగుంటుంది ఆ రాలేదా?
ఆహా లేదండి.
ఆహా
మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్?
ఉహ్ మా అమ్మ అన్ అన్నం, రొట్టె, చోలకాయ చేసింది నాకు చూలకాయ అంటే అష్ట అస్సలు ఇష్టమే లేదు దు తినను నేను చోలకాయని అందుకే తినకుండా వచ్చేసిన పైకి
ఉ చోలకాయ అంటే గోరుచుక్కుడుకాయ?
ఆ అదే అదే
ఆ
ఆ
ఆహ
ఆ నేన్ తిన్నాను, ఇంకా వచ్ మేం నైట్ టైమే రొట్టెలు తినేది మాక్సిమం, ఇక్కడ నైట్ టైమ్ వచ్చేసింది మా సైడురొట్టెలు
ఓకే
హాట్ హాట్ గా నైటె చేస్తారు.
ఉహు
మీ దగ్గర అయితే ఇంతకు ముందే చేసి పెట్టుకొనవి వాటిని తింటారు కదా?
లేదండి మా అత్తయ్య గారు కూడా ఎప్పుడుకప్పుడే చేస్తారు మా మెత్త మెత్తగా గట్టిగా అస్సలు తినరు
ఓకే కర్ణాటక సైడు ఒకసారి మా చెల్లెది పెళ్ళికి వచ్చింటిని
కర్ణాటక ఇక్కడ వాళ్ళు కన్నడ వాళ్ళు అలా తింటారు, మా వోళ్ళు గుంటూరు ఓళ్ళు
అవునా
ఉమ్
ఉహు ఓకే ఓకే
గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిరు ఉమ్
ఆహా అవును చాలా మంది మొత్తం గుంటూరు క్యాంప్స్ అంటే గుంటూరు వాళ్ళే ఉంటారు
ఆహాహా అవున్
కుడా అంతే
ఉమ్
క్యాంప్ అంటేనే గుంటూరు వాళ్ళు నా ఫ్రెండ్ ఉంది ఇక్కడ లక్ష్మీనగర్ క్యాంప్ లో తనది కూడా గుంటూరే.
ఓకే
ఆ అక్కడ వచ్చి సెటిల్ అయినారు వాళ్ళు ఇప్పుడు
ఆహా
డబ్బులున్నోళ్ళు గుంటూరోళ్ళు
చ్
ఆ చాలా రిచ్ కిడ్స్ మీలాగా
మేము కాదులెండి, మేమ్ మిడిల్ క్లాసె
త లేదు మీరు చాలా రిచిక్గా కనిపిస్తారు మీరు ఎక్కడ మ్యూజక్ క్లాస్ అట్ట చెప్పుకుంటారు అంతే
మా మావయ్య గారు వ్యవసాయం చేయల్సిందే మా ఆయన గారు కష్టపడాల్సింది
ఎంత కష్ట కష్టపడంది ఎవరికి ఏది రాదు కదా
రిచ్ అంటే కష్టపడే పనిలేదు కదా ఆ
ఉ
రిచ్ అంటే ఆస్తులు ఉంటాయి కదా అలా వచ్చి పడిపోతాయి వాళ్ళకి
ఆస్తులు అయితే ఊరికనే రావు కదా కష్టపడితేనే వస్తాయి కదా
అయి తాతల ముత్తాతలో సంపాదించినవి ఉంటాయి కదా
ఉ సరే సర్లేండి ఏం చేయాలి రేపు
రేపొద్దున్న లేేస్తే అప్పుడండి
ఉ
దేవుడు దైవల్ల
ఆ మీకు స్టిచ్చింగ్ వచ్చు అంటారు కదా వస్తాయా
ఆ వస్తాయి నా బ్లౌజ్లు అవి నేనే కుట్టుకుంటాను
ఆ డిజైన్స్
లేదు నేర్చుకోవాలి
ఎన్ని ఇయర్స్ అయింది నేర్చుకొని మీరు మిషన్
నేను టూ ఇయర్స్ అయింది. ఇంకా పర్ఫెక్ట్ గా రావాలంటే అప్పుడు ఒక టూ మంత్స్ వెళ్ళి మానేసాను ఇంకా పర్ఫెక్ట్ గా రావాలంటే రమ్మంటున్నారు వాళ్ళు నువ్వే ఏం డబ్బులు మనీ ఏమి ఇవ్వద్దు ఊరికే వస్తే చాలు అన
ఓకే ఓకే ఇక్కడ మా చెల్లలు కూడా టైలరే హ
ఎన్ని రోజులు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయా పిల్లలు ఉంటే ఎక్కడికి వెళ్ళామని ఇంకా స్కూల్ తీసారుగా వెళ్ళాలి ఇంకా డైలీ ఇంట్లో ఖాళీగా కూర్చని కంటే ఇలా ఆపనన్న చేసుకుంటే ఏదో ఉపయోగపడుతది
బెస్ట్ డిజైన్స్ ఒకటి నేర్చుకుంటే ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే తెలుసా కొంచెం బాగా కుట్టినవ అనుకో
నేను సారీ కుచులం రు కదా అవి కూడా వేస్తాన అనమాట అందరూ సీజన్ వచ్చినప్పుడు ఇస్తారు పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పుడు బా బిజీ ఉంటా
మన్న మా చెల్లెది పెళ్లి చేసినాను ఏప్రిల్లో
ఉ
జస్ట్ సెవెన్ బ్లౌజెస్ కుట్టించాం మా దగ్గర
ఉ
పదహైదు వేలు తీసుకున్నారు
ఉ బొటిక్ అయి ఉంటది ఆ బాగా బొటిక్ లాగా అయి ఉంటది అందుక అంత తీసుకుని ఉంటది
అవునవును చీరలకి ఫాల్స్ అవి ఇవి ఏసారు
ఆ
మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ అయింది షాక్ అయినా తెలుసు నేను ఇదేదో బ ఇదే బాగుంది కదా అనుకున్నా
ఆ
అ చీరలు పడిందే ఆ చీరలు పడింది ఇక్కడ షాప్ లో తీసుకున్నాము కళ్యాణ్ జూలర్స్ లో సారి ఏ ఏక్కడ తీసుకుందామంటే
హ హ
చందంలో తీసుకుందాము అవి మొత్తం కలిసి ఫార్టీ థౌజండ్ ఏం పడ్డాయి ఆరు
ఆ
వాటికి స్టిచ్చింగ్ చేయించడానికి ఫిఫ్టీన్ థౌజండ్ అయింది
ఆహా
ఉ
ఉ
ఇంకా గోల్డ్ గోల్డ్ అంటే ఇంకా విపరీతం గోల్డ్
గోల్డ్ కొనేలా లేదు లేండి అసలు
కొన్నామండి మా చెల్లెల పెళ్లికి కొన్నాము
మీరు రిచ్ అండి మా మమ్మల్ని రిచ్ అంటున్నారు మీరే రిచ్ అందుకే కొన్నారు
అప్పు చేసి కొన్నామండి
ఆహ మీ సిస్టర్ ఆ మీ సిస్టర్ ఉన్నారా
ఆ మొన్నన్న రీసెంట్ గా ఏప్రిల్ లో పెళ్లి చేసినాం పెళ్లి అయిపోయింది
ఆహా
ఊ ఆరు తులాలు గోల్డ్ మా మేనత్త కొడుకే ఇచ్చాము
ఆహా మేనరికం
ఆ మేనరికమే తను జాబ్ చేస్తాడు ఆ అబ్బాయి సివిల్ ఇంజనీరు
హ
సో అలా ఇచ్చేసాము అందులో వచ్చి ఇంకా ఇప్పుడు బయట ఇవ్వాలంటే కొంచెం భయపడుతున్నాం ఆడపిల్లల్ని
అంతేగా
అది తెలిసిన దగ్గర తెచ్చుకుంటే బెస్ట్ అని ఇంకా మేనమా మేనత్త కొడుకే ఇచ్చుకున్నాము
హ
ఇప్పటికైతే బాగున్నారు మళ్ళీ
అదే లే
ఫ్యూచర్ లో చూడాల ఏమవుతదో
ఆ నన్ను నన్ను మా మేనత్త వాళ్ళు మేనమామ వాళ్ళు అడిగారు కానీ మాది కొంచెం మందాలు చేసుకుంటే బాగోదు ఆ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇలా బయట సంబంధం చూస్ చేసార అనమాట
ఆహ అంటారు చాలా మంది కానీ అది అందరికి కాదు కొంతమందికి అయితది
కానీ మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి అంత ఇదిగా ఉండే వాళ్ళకన్నా బైటోల్లకి ఏం తెలుస్తుది
అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళే అవును కరెక్ట్ అన్నానులే ఓహో మీది దగ్గర సంబంధమేనా
మా దగ్గర కాదండి ఒక పెళ్ల్లిళ ద్వరమ తీసుకొచ్చింది
సరిపోయింది అట్లాంటి వాళ్ళ మామలుగా చేస్త
మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ పిన్ని గారు చనిపోయారని అక్కడ చూడడానికి వెళ్తే అలా బుక్ అయిపోయినండి నేను ఆ రోజు
అయ్య అయ్యో సావుకిలి బుక్కయ్యవా
ఆ
పెద్ద కష్టం కానీ ఒకటి మాత్రం నిజం రాత రాసిింటే తప్పించుకోలేను
ప్పంచుకోాల ఎక్కడ మా ఊరు ఎక్కడ బల్ళారి
ఆ
సిటీ లైఫ్ వొదలే వచ్చి చాలా లాంగ్ ఒక ఒక నైట్ అంతా జర్నీ చేయాలి
అబాటీఫ మాది మ
ఆ పల్లెటూరులో పడ్డాను పక్కా సిటీలోంచి వచ్చి పక్కా పల్లెటూరులో పడ్డా
క్కడ కద
ఉ
ఏం చేస్తామండి మామలుగా మళ్ళీ ఏం చేయడానికి రాదు
స కదా
ఆ అే
ఎప్పుడు వినలేదమా ఊరు పేరు అటు సైడు ఆ
అ తెలుసు రాజా తెలుదు ఉ చాలాార్లు రాజమ కదా హలో హలో కష్ణ పడవా హలో హలో